ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంతకు ముందు కాలేజ్ నుంచి వచ్చాను నాట్ బ్యాడ్ అండి మీరు
నాట్ బ్యాడ్ బాగాలేరా
బాగా లేవంటే బాగానే ఉన్నాం హాస్టల్లో కాబట్టి ఓకే ఓకే
అవునా ఎండలు కూడా బాగున్నాయి కదా చదవడం కూడా ఎక్కువ ఉన్నట్టు ఉంది
అవును చదవడం కాదు రాయడం ఎక్కువుంది
అవునండి
మల్ ఇంకేం స్టార్ట్ జేయాలే చేయాలి ఇగా
అవునండి చాలా నొప్పి ఉంటది కదా ఎక్కువ
అవును మీరు తిన్నారా
తిన్నం అండి మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం స్పెషల్
నా మాది స్పెషల్ ఈరోజు చికెన్ ఉండే అదే తిన్నా
రీసెంట్లీ ఈద్ ఎట్లా సెలబ్రేట్ చేస్
బట్ బాగానే చేస్తున్నాం అండి రంజాన్ కదా
ఆ అవునా ఉన్నారా ఫాస్ట్
ఆ ఉన్నం ఉన్నామండి నేను మా మమ్మీ ఉండే
ఎన్నిడేస్ ఉన్నారు
ఆ నేనైతే ట్వంటీ వన్ డేస్ ఉన్నా మధ్యలో కొంచం హెల్త్ బాగా లేకుంటే లేను మా మమ్మీ ఎలా ట్వంటీ సెవెనో ఏమో అయినై
వామ్మో అన్ని డేస్ ఎలా ఉంటారండి మీరు
ఇగ మాకు అలవాటు అయింది అండి మార్నింగ్ తింటాం కదా మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ వరకు లాస్ట్ టైమ్ ఉంటది అన్నాం తినాలే తర్వా ఇక్క నుంచి ఏం తినద్దు సిక్స్ థర్టీ వరకి ఈవినింగ్
అవునా సిక్స్ థర్టీ వరకి ఏం తినో
ఆ ఈవినింగ్ సిక్స్ థర్టీ కి తినాలి సిక్స్ థర్టీ నుంచి నైట్ మొత్తం త్రీ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్ సింమారాకీ ఎలా
ఆహా ఓకే కష్టమే కదా మీ కు ఫాస్టింగ్ మల్ ఇంకా ముందు కొంచెం ముందు వచ్చింది కదా ఫెస్టివల్ మీకు
ఆ అండి వాళ్చు టైం అంటే ఫస్ట్ కావచ్చండి
ఆ
లేకపోతే మా హాస్టల్ లో ఎలా ఉంటామండి
అవునా
ముగ్లో ముందు ఒక హాస్టల్ మీకు వాలా ఉంటది
ఆహు
తొందరగానేస్తుంది
షాపింగ్ చేషిల్ల మరి ఈద్కి
ఆ చేసామండి
తాకి ఫెస్టివల్ అయింద
ఆ మంచి పనైంది
అ ఏం స్పెషల్ ఆ రోజు కీర్ చేసుకున్నారా మరి
ఆ సేమియా అండుతం షీరుకుర్మ అండుతాం బిర్యాని
ఒకే సే సేమీయాని షీర్ కుర్మ అంటారా
ఆ సేమీయానే చేయ్
పోత ఆహా మా నైబర్స్ అందరు ముస్లిమ్సే మా కల్నీలో
అవునా పంపుతారా మరి
ఆ అంటే. వాళ్ళందరు చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకుంటారు. ఆ ప్ర మేం ప్రతి ఫెస్టివల్స్ కి ఏమన్ చేసుకుంటే ఇస్తాం. వాళ్ళు మాకు ఇలా క్ ఇది ఇస్తారు. కీరు
అవునావునా ఉహ్ హు
ప్రతి ఇంటి నుంచి వస్తది.
అదే
బా మంచిగా చేస్తారు మీరు. మేం చేసుకుంటే మేం చేసుకుంటే ఆ టేస్ట్ రాదు. మీర్ చేస్తే డిఫరెంట్ వొస్తది. అవును హాలీమ్ తింటారా. మీరు?
తింటం. ఈసారి ఇంట్లనే చే ఇంట్లనే చేసింది మా మామ్మీ
ప్రజెంట్ ఏం చూస్తున్నారు మరి స్టడీ?
నాది స్టడీ అయిపోయింది అండి. ఖాళీగానే ఉన్నా.
ఉహ్ హుమ్మ్
ఉహ్
ఏం చేసిండ్రు స్టడీ
నాదే డీగ్రీ అయ్యింది
డీగ్రీయా
ఉహ్మ్
ఆహా ఎక్కడ కాలేజ్
నాగర్లోనే ఉంది
కావేజ్ నాగరేన మీది
నగర్
మది కూడాడక్కనే.
అవునా
అవును ఎలా ఇక్కడయితే చాలా ఎండ కోడుతుంది.
అవునండి ఇప్పుడు కొంచెం వస్తుంది అంత ఎండ లేదు.
అట్లు అట్ సైడ్ వెదర్ ఎండ లేద్ కానీ. ఇట్ సైడ్ ఫుల్ ఎండ ఉంది. ఫోర్ అయితుంది కానీ. ఇంకా ఫుల్ డా కొడుతుంది. మార్నింగే చానా ఉంది. నైన్ కేే స్టార్ట్. ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్
కాలేజ్ దూరం ఉందా కొంచం.
చాలా దూరం సెవెన్ కిలోమీటర్స్ ఆర్. టి. సి బస్ లో వెళ్తాం
అవునా రష్ బాగా వుందిగాదా
ఫుల్లు రష్ నిలబడే, రన్నింగ్ ఇవాళ్ళ నేను రన్నింగ్ లో ఎక్కిన. ఫస్ట్ టైం రన్నింగ్ లో ఎక్కినా. నేను బస్ మిస్ చేస్తే కాలేజ్ కి మేం ల్లి ఒక్క బస్ కాదు రెండు బస్సెస్ ఎక్కాలే.
అవునండి అయ్యో బాగా కష్టమైనైనద.
అటెండెన్స్ చాలా కష్టం అయితది.
ఉహ్ హు మరి టైమింగ్ ఎప్పుడు వరకె ఉంటది. వన్ ఆ వ ఆ కాలజ్ టైమింగ్ నైన్ టూ
నైన్ కాదు టెన్ టు ఫోర్ ఫార్టీ ఫై. కాకపోతే ఇవాళ మా జూనియర్స్ కి ఎగ్జామ్ ఉండేవ్ ఎగ్జామ్ ఉంది సెంటర్ పడింది. సో క్లాస్ రూమ్ సరిపోతలేవానేసి. మమ్మల్ని పంపించిండ్రు మేము వన్ కి వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి త్రీ అయింది
అవునా
అక్క ను అవును బస్ స్టాప్ టూ కిలోమీటర్స్ ఉంటది కాలేజ్ నుంచి నడుచుకం డు వెళ్తాం ఇక బస్సు ఉంటే బస్ ఎకిస్తాం మళ్ళ అక్కడ నుంచి వేరే బస్ ఎక్కి ఇక్కడికి హస్టల్కి రావాలి చాలా కష్టం అండి మొత్తం ఎనర్జీ మొత్తం పోనీకే అయిపోతుది మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం కాబ ఆ అవును
ఉండేది వన్ మంత్ వన్ మంత్ ఉంటాము కదా హాస్టల్లో ఇంటికెల్లె వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఉంటాం కదా హాస్టల్ లో ఉంటాం బాగానే ఎనర్జీ మొత్తం డౌన్ అయ పేషెన్స్ అయ్ ఇంటికి వెళ్తాం మేము హలో
అ అండి
హ్మ్ పేషంట్స్ అయి ఇంటికి వెళ్తాం ఇంటికెళ్ళి మళ ట్రీట్మెంట్ తీసుకోవాలి అవును అక్కడికి వెళ్ళినంక ఎనర్జీ మొత్తం బ్యాటరీ లో అయిపోతుది ఇంటికెళ్ళినాకలా పడుకొనే ఉంటాం
హ్మ్ మీ అందరికి హిందీ వచ్చా
హా వచ్చు
అవునా అండి
మీరు కూడా తెలుగు బానే మాట్లాడుతున్నారు
అవునా అండి ఏమో నాకు రాదులని ఇప్పుడుప్పుడు మాట్లాడుతున్నా మీ అందరి తోటి
ఉహ్మ్ నేర్చుకోండి మేము కూడా ఆల్మోస్ట్ కాగజ్ నగర్లో ఉండే వాళ్ళందరికి హిందీ వస్తాయి వస్తది ఇక్కడ ఇక్కడ ముస్లిమ్స్ మొత్తం తెలుగు మాట్లాడతారు తెలుసా
అవునా అండి ఏమో నాకు అంతా రాదు మా సైడ్ లేరు అన్నట్టు
ఉహ్మ్
ఆ
మీకు ఏం ఏం షాపింగ్ చేయడమిష్టమా
అవునండి
హ్మ్ మహైందీ పెట్టడం వచ్చా మీ
ఆ వచు అండి
అవునా నాకిష్ట ఇష్టం చాలా కానీ వచ్చు నార్మల్గా వచ్చు ఓకే అలా బెటర్ గా పెట్టుకుంటాను అంతేగాని మరీ చూస్తే వావ్ అనేలా రాదు సమ్మర్ హాలిడేస్ లో
అవునండి సరే ఇక్కడ చిన్నప్పుడు నాకు చెప్పండి నేను పెట్ నేను లొకేషన్ పంపుతారండి.
హా ఓకే పంపండి. నేర్పించచ్చు గదా.
అ
నే ఎ నేర్పి నేర్పిస్తే ఇంకా హ్యాపీ నేను
ఆహా అండి నేను కూడా నేర్పిస్తా
అవునా ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. నేర్ నేర్పించండి ఉమ్ మెహందీ పర్ఫెక్ట్ గా నేర్పించండి.
ఉబుమ్
ఉబు మళ్ళీ ఈవినింగ్ అయితది రాసుకొని తిని పడుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళడమే
పైకి అంటే ఎప్పుడు మార్నింగ్సే నైన్ రెడి అయితారా నైన్ వరకి స ఎయిట్ థర్టీ నైన్ వరకి
ఆ నైన్ అయితది రెడీ కావడానికి ఎయిట్ ఆ ఫ్రెష్ అప్ అయ్యే వారికి ఎయిట్ థర్టీ అయిపోతది ఆ లైక్ టల్ టెన్ మినిట్స్ అట్లా రెడీ అయితాం అన్ని ఓక్ ఒక్క దగ్గర ఉన్ ఉండవు గదా ఇంట్లో అయితే అన్నొక్క దగ్గర ఉంటాయి. మన ఇంట్లో ఇక్కడ మొత్తం ఇంట్లా డిస్టర్బెన్స్ ఉంటాంది. చాలా మంది ఉంటాం గదా ఓక్ ఒకరం అంటే స్పీడ్ స్పీడ్ గా రాడీ అవుతాం చాలామంది సరికి డిస్టర్బెన్స్ అవుతది.
కరెక్ట్ అండి.
నైన్ నైన్ అంటే నైన్ వరకు మొత్తం తిని టిఫిన్ తిని బాక్స్ పెట్టుకోని వెళ్తాం బస్ స్టాప్ అక్కడ నుంచి ఒక బస్ ఎక్కి డెవెన్ నెంబర్ అని ఉంటది. ఎక్కి అక్కడి నుంచి వేరే స్టాప్ లో దిగి అక్కడి నుంచి మా కాలేజ్కి వెళ్ళే రూట్ అంటే వేరే ఊరికి వెళ్ళే రూట్ లో బ కాలేజ్ ఉంటది మాది ఆ పల్లె వెలుగు బస్ ఎక్కి దిగుతం. సంటైమ్స్ తొందర వస్తాయి, సంటైమ్స్ లేట్ వస్తాయి, సామ్టైమ్స్ రావు.
అవునండి థ్యాంక్ యూ నాతోటి మాట్లాడిను నా టెన్ మినిట్స్ అయినాయి
ఓకే అండి
ఇన్నీ భాయ్